హలో
ఆ వినిపిస్తాందా
చాంది
ఆ ఏం చేస్తున్నావ్
నేనా ఏం లేదు ఇవాళ క్లాస్ ఏం జరిగిందా అని ఇవాళ రివిజన్ చేసుకుంటాన్నా
ఓ నా నేను ఇంచుమించుం అంతే
ఇంచుమించు అంతేలే ఇంకేం మరి తిన్నావా
ఆ తిన్న నువ్వు
తిన్న ఏం చేస్తున్నావ్
నేనా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఎక్కడి పోవల్ల అని ప్లాన్ చేస్తాన్నాం
ఆ ఎక్కడికి అనుకున్నావ్
నేనైతే మాల్దీవ్స్ అని అనుకుంటాన్నా ఆ మోన్ ఇంకా ఇన్స్టాలో చాల రీల్స్ వచ్చినాయి దానిపైన
ఆ ఓకే ఓకే ఆ
ఇంకా ఎవరు మెహబూబ్ దిల్సే అని ఆయన ఒక మంచి ఫేమస్ క్రియేటర్
ఆ ఓకే
చానా ప్లేసులకి పోతాడు
ఆ
స్ అంటనే ఆయన మాల్దీవ్స్ పోయి మంచి మంచి పోస్టులు పెట్టినాడు ఇంకా దాన్ని చూసి మనం కూడ మాల్దీవ్స్ పోవాలని ప్లాన్
ఓ నేను కూడా చూశా త్రి నైని పావని ఉంది కదా తన కూడా ఒక క్రియేటరే ఆ వాళ్ళిద్దరు కలిపి ఒక ఐ మీన్ ఏననా షూట్ తీస్తున్నరానుకుంటా వాళ్ళిద్దరు ఇళ్ల నేను కూడా చూసాను
హు ఇంకా ఇంకో ఆమె కూడా ఎప్పుడు తెలుగులో మంచి కంటెంట్ ఇచ్చామె ఆమె వాళ్ళ మమ్మీతో వెళ్ళింది అదే కా సర్ప్రైస్ ఆడ
ఆ అవునవును వాళ్ళ తనే కదా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతయ్యతో ఉండి ఎప్పుడు రెసిపీస్ చెప్తా ఉంటది
ఆ గర్ల్స్ కి మంచి టిప్స్ ఆమె ఒక ఇన్స్పిరేషన్ గర్ల్స్ కి
ఆ యూత్ కంతా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళకంతా
ఊ అట్లా ఎంత మంది పోతన్నారు కదా ఏముందా ఆ మల్దివెస్లో అంత బాగా అని చూస్తున్నా
ఆ బీచ్ వాటర్
ఊ అక్కడ నైన్టి నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అంతా వాటరే వన్ పర్సెంట్
ఆ అంతే కదా మరి ఇంకా మాల్దీవ్స్ అంటేనే ఐలాండ్ ఐలాండ్ అంటే చుట్టూ వాట్ర్ ఇంకా ల్యాండ్ అనేది కొంతే ఉంటుంది ఇంకా మనకి వాటర్ ఉంటే చాలు కదా
చాలు చాలు ఆ వాటర్ చాన్ ఉన్నాయి స్కూబా డైవింగ్ ఇంకా డాల్ఫిన్స్ ది అంటే మధ్యలో డాల్ఫిన్స్ వ్యూ
ఉ
ఇంకా షాల్స్ తో స్విమ్మింగ్ ఏవో వాటర్ గేమ్స్ చానా పెట్టిండారు బలే ఉన్నాయ్ అన్ని
మనం పోదమా
పోదాం గట్టికి ప్లాన్ ద గట్టికి సంపాదించి పోవాలి మనం
సంపాదించాలంటే చదువుకోవాలి కదా
ఊ
ఉ
ఇక్కడ పోవాలంటే అంత బడ్జెట్ ప్లాన్ తెలుగొల్లె అంత ఉండ మంచి డీటెయిల్స్ రోడ్ మ్యాప్ మంచిగా ఇచ్చినాడు ఈయన
అవునా తెలుగోళ్ళ అక్కడ ఎలా తెలుగోలు రోడ్ మ్యాపా
ఆ అంటే ఫస్ట్ ఎ ఎక్కడికి పోవాల ఏ ప్లేస్ పోవాల ఏ హోటల్లో తిన్నళ్ళ
ఉ
అంత మొత్తం
ఉమ్.
ఆమె కూడా చెప్పింది అనుకుంటా.
ఉమ్.
ఒకసారి చూడాలే ఆమెది ఏంది ఒకటే కాదా అని.
అవును.
ఇంకోటి కొత్తగా న్యూస్ ఏం వచ్చిందంటే ఈ పిఎం నరేంద్ర మోడీ. డీ. మాల్దీవరుస్కి ఎందుకు అట్లా వెళ్తున్నారు టూరిజం ప్లేస్ లో మన ఇండియాలోని. లక్షదీప్ ఇంకా మంచిగుంది కదా అంటున్నాడు. ఆహ్ కాబట్టి మాల్ దివస్ నుంచి ఇట్లా లక్షదీప్ కి ప్లానింగ్ మార్చుతా. అన్న.
ఆహ్ అప్పుడే.
ఆహ్. ఆయన మంచిగా మోడీ కూడా మంచిగా రీల్స్ అన్ని చేసి పెట్టినారు.
ఉమ్.
ఫస్ట్ మన ఇండియా కదా.
అవునవును.
ఉమ్ ఫస్ట్ ఈ మన ఇండియాలో ఆ లక్ష ద్వీప్ అవన్నీ మనం తిరుకొని ఆ తర్వాత మా మాల్. దేశాన్ని చూసుకుందాం.
ఉమ్ సరే సరేలే ఇంకా దాని తర్వాత.
అదే మంచిగా కంటెంట్ రిల్ చేసి ఫేమస్ అవుదాం.
ఉమ్ ఏన్ మనమే.
మనమే.
ఈ సరేలే.
ఇంకా నువ్వేమి అట్లా ప్లేస్ అనుకుంటున్నావు.
నేను లండన్ పోదాం అనుకుంటున్నా.
ఉమ్.
ఉమ్ ఎస్ ఎస్.
ఉమ్ మంచిగా వస్తుతి. ఏం ఔట్ ఫిట్లు మంచిగా చూసుకోవాలి లండన్ కి.
అవున అవును చూస్తున్నా చూస్తున్నా అదే చూస్తావున్నా.
ఆహ్.
ఉమ్ చానా ప్లేసెస్ ఉన్నాయి చూసుకోవచ్చు బాగా. హిస్టారికల్ హిస్టారిక్ ల్యాండ్ మార్క్స్ అని ఇంకా తర్వాత మ్యూజి. స్యిముస్ బాగా ఉంటాయి అంటే బ్రిటిష్ మ్యూజిస్ కానీ ప్చ్ ఆ సాంగ్స్. అంటే ఆ సాంగ్స్ మ్యూజిక్ ని బట్టి ఆ వాటర్ అనేది వేవ్స్ చేంజ్ అవుతా ఉంటాయి.
ఇది నేను కూడా చూసిన రీల్స్ లో.
తర్వాత ఇంకా వ్యూ అండ్ మోటర్ అండ్ అట్రాక్షన్స్ అంటే ఆర్కిటెక్ట్ కదా అక్కడంతా బిల్డింగ్స్ ఉంటాయి. కదాంతా యుఎస్ కదా.
ఓ నీకంతా ఆ బిల్డింగ్స్ ఎట్లా కట్నారు వాళ్ళు ఎట్లా ప్లాన్ చేద్దాం అని దానితోనే కదా. నువ్వు పోయేదే.
తిన్నారా మరి. ఉమ్ మరి. పార్క్స్ ఉంటాయి మనం పార్క్ వెళ్లొచ్చు గార్డెన్స్ ఆడుకోవచ్చు అక్కడ బాగుంటది కదా అంటే. ఎన్వరాన్మెంట్ ఏ పొల్యూట్ అవ్వకుండా బాగుంటుంది మనకి కొంచెం పొల్యూట్ అయిపోయి ఉంటుంది ఎందుకంటే మన పాపులేషన్. షక్కు కద
అవును
అక్కడ లెస్ పాపులేషన్ ల్యాండ్ ఎక్కువ ఉంటది ఇంకా బాగుంటది అక్కడంతా
అందుకే ఏం అందరు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోవాలనుకుంటానారు
అవును షాపింగ్ కూడా చేయొచ్చు మనం అ
మ్యాక్సిమమ్
ఆ
బడ్జెట్ ఎంత పడచ్చు
మగస్ అప్రాసిమేట్ ఒక మనం అంత తక్కువ చేయలేమే ఇంక మనం పాస్పోర్ట్ కావల్ల పీజా కావాలా టికెట్స్ బుక్ చేసుకోవాలా
ఆ పడుతది
ఆ ఉగా అకు టోటల్ ఉగా త్రీ ల్యాక్స్ అనుకో
ఓహో
ఆ ఒక వన్ వీక్ మనం ట్రిప్ వేసుకుందాం అనుకో
ఆ
ఒక సెవెన్ డేస్ అనుకో
ఆ ఆ
రిటర్న్ ఫ్లైట్స్ ఇండియా టు లండన్ లండన్ టు మళ్ళా మొత్తం
ఉ
ధానికీ ఉగా బడ్జెట్ బడ్జెట్ అయితే ఒక ఫిఫ్టీ టు ఎయిటీ థౌసండ్ అయితుంది మిడ్ రేంజ్ ట్రావెల్ కొంచం బాండాలంటే సెవెంటీ టూ వన్ పాయింట్ టూ కే టు లాక్స్ సౌతది
అవునులే
వీజాకు ఒక ఫిఫ్టీన్ థౌజండ్ అవుతది అకామిడేషన్ కి ఇంకా మనం వన్ వీక్ కాబట్టి అకామిడేషన్ ఖచ్చితంగా వన్ పాయింట్ ఫైవ్ అవుతది అది
సరిపలె
ఇంక ఫుడ్ ఎంగ ఫుడ్ అంటే ఇంక మనం వేరే కంట్రీకి వెళ్తున్నాం పక్కా ఇంకా రిచ్ మనం ఉ రిచ్ లైఫ్ బతికాల
అయినా ఆడుండే ఫుడ్ ఏం మనకి పడదు మనమే చేసుకోవాలా ఒక రెండు రోజులు తినగలుగుతాం ఇంగ మూడ వయసుల ఎంగ మన వల్ల గాదు
దానికి ఇంకా మళ్ళీ లోకల్ ట్రాన్స్పోర్ట్ అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఎట్లుంటుందో తెలీదు దానికి ఒక పదహైదు వేలు పది నుంచి పదహైదు వేలు
ఆ
ఇంకా మనం షాపింగ్ అంటే ఇంకా మనం వేరే దేశానికి వెళ్ళి ఉంటామా మనము
హు
నా నుంచి అంతా వేసుకొని రామా మరి
అవును
ఊ దానికన్నా మనం ఆఫ్ సీజన్ లో ఎళ్తే కొంచము బాగుంటది అంటే మనీ కాస్త మనకి సేవ్ అవుతది
అంటే ఏంటి
అంటే జాన్ టు మార్చ్ వితౌట్ హాలి ఎక్సల హాలిడేస్ ని వదిలేసి జనవ నుంచి మార్చ్ వర్కింగ్ డేస్ లాగా ఉంటాయి చూడు
అప్పుడే మన క్లైమేట్ కి ఇంకా బాగుంటుంది సిటీ
మెసటీ బాగుంటది కానీ అప్పుడు ఎవ్వరు రారు పెద్దగా బడ్జెట్ లోనే ఉంటుంది మనం కొన్ని కొన్ని కొన్ని కొన్ని అట్రాక్షన్స్ అంటే మ్యూజియంమ్స్ తర్వాత పార్క్ కి కొన్ని ఫ్రీగా వెళ్ళొచ్చు ఆ టైమ్ లో
ఇట్లాంటివన్నీ మనం ముందే చూసి పెట్టుకోవాల ఎక్కడ ఫ్రీగా ఉంటాయి ఏది బాగా చూసుకోవచ్చు అనేసి
ఉ
అక్కడ కూడా ఇట్లా తెలుగు వాళ్ళు ఎవరైనా టూరిజం వాళ్ళు చెప్పే వాళ్ళు ఉంటారా
ఆ మేబి ఉండొచ్చు ఇక్కడే మనలాగే అంటే స్టూడెంట్స్ లాగ ఎళ్ళి లేకుంటే స్టూడెంట్స్ అక్కడ లండన్ లో ఏదైనా చదువుకుంటా ఉండి పార్ట్ టైమ్ కూడా చేసుకుంటా ఉండచ్చు కదా ఉ అది ఒకటి
బా అక్కడ ఉండే వాళ్ళకి కూడా ఇప్పుడు స్టూడెంట్స్ కి చాలా కష్ తంగా ఉన్నాయ్ పార్ట్ టైం జాబ్ దొరికేకి మొన్న చ ఎవరో ఒకక్క మంచిగా పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటా సెటిల్ అయిపోయింది అక్కడే జాబ్ అన్ని
ఉ
ఇల్లు కూడా కట్టేసింది అనుకుంటా
ఏంటి లండన్ లోనే
ఆ
ఆ
మండలగాదు అక్కడ సంపాదిస్ ఇండియాలోనే ఒక మంచిగా ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు
ఉహు అవునా
మళ్ళా అక్క అక్కడ సెటిల్ అయిపోయినంక అంటే పార్ట్ టైమ్ జాబ్ అన్ని చూసుకోని రూమ్ అన్ని చూసుకో సెట్ అయినంక వాళ్ళ చెల్లి కూడా రిఫర్ చేసి వాళ్ళ చెల్లి లైఫ్ కూడా సెట్ చేసేసి
ఓ వాళ్ళ చెల్లి కూడా అక్కడికె వెళ్ళిపోయిందా ఇప్పుడు
ఇద్దరు అక్క చెల్లిళ్లు ఇప్పుడు మంచిగా అక్కడ సంపాదిస్తున్నారు
ఆ అట్లీస్ట్ వాళ్ళ పేరెంట్స్ అన్నా పంపించారు మన పేరెంట్స్ పంపినన్నా పంపిస్తారా
అది డౌటే డౌట్ కాదు అసలా అది ఊహలో కూడా మనకు రాకూడదు ఆ
వెళ్ళాలి మనం కూడా వాళ్ళలా ఉండాలి అనుకుంటారు కాని అయ్యే పని కాదే
ఆ
చెప్పేదేమో చెప్తారు కాని పంపరు
ఫస్ట్ జాబ్ తెచ్చుకోండి మళ్ళా పోదురు అవన్నీ అంటారు జాబ్ చే మళ్ళీ ఎందుకు అంత దూరము ఇక్కడే ఉండే ఏదో చూసుకోవచ్చు కదా అంటారు
పోకపోతే పోలేదంటారు పోతామంటే వద్దు ఇంటి దగ్గరే ఉండండి అంటారు
ఇంగేమన్నా ఎక్కువ మాట్లాడితే ఇంగా వన్ ఇయర్ మా మమ్మల్ని వదిలేయ్ అంటే ఇంగా స్టార్ట్ చేస్
అంతే ఇంక వన్ ఇయర్ మనము ఒకవేళ ఈవెన్ మనం బెంగళూరు హైదరాబాదికి వెళ్ళి అక్కడ వర్క్ చేసుకుంటా అన్నా కూడా ఇంకా ఇంటికి పండగలికి కాని ఇంటికి రాకపోతే అంతే మమ్మల్ని మర్చిపోయావులే అప్పుడే జాబ్ వచ్చింది డబ్బు డబ్బు డబ్బు డబ్బు అంతే
వాళ్లేమో గని నీ చుట్టుపక్కల రిలేటివ్సే
అవును పాపం అమ్మ వాళ్ళయినా ఏదో లే సరే పాప ఇన్ని రోజులు చదువుకుంది లే జాబ్ చేసుకోనింటే ఇంకా పక్కన వాళ్ళు బాగా ఎక్కించేస్తారు
ఇది జాబ్ వచ్చిందా ప్రాబ్లమ్ ఇట్ల అంటారు జాబ్ రాకపోయినా మీ అమ్మాయికి ఇంకా జాబ్ రాలేదా అంటారు
అవును
ఈ రిలేటివ్స్ ని ఏం చేయాలో
ఏం చేయాలో అన్నిటికీ వాళ్ళే రీజన్
ఊ
బాగా సెటిల్ అయిన ప్రాబ్లమే సెటిల్ అవ్వకపోయినా ప్రాబ్లమే
ఈ
సెటిల్ అయిపోయామంటే ఇంకా వాళ్ళు బాగున్నారు వాళ్ళని ఏదోటి చేసి ఏదో ఇది చేయాలంటారు సెట్ల్ అవ్వలేదు అంటే ఇంకా మరి చూడి ఇంకా ఇన్ని రోజు చదువుకుంది అంత డబ్బు పె పెట్టి చదివిచ్చారు కానీ ఏం లేదు ఇంట్లో ఖాళీగా పడున్నావు అంటారు
అంతేలే ఇంకా చుట్టుపక్కలోళ్ళంటే
అవును మళ్ళీ మనం ఎడ్యుకేషన్ కాకుండా వేరే ఏదైనా చేసినప్పుడు రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ కాకుండా వేరే ఏం పని చేసినా అంత చదివి చదివినందుకు దాని గురించే కదా చెయాలి నువ్వు వేే వేరే చేస్తావ్ ఎట్లా అంటారు
దానికైనా వాళ్ళే ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లా కున్నా అంటే సగం మంది జాబ్లు కూడా చేయరేమో హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు
అవును ఆరాంసే ఇంటికి వస్తారు వాళ్ళకున్న పొలంలో వాళ్ళు మంచిగా పంట పండించుకొని అమ్మ నాన్న ని చూసుకుని ఆ రంగా ఎంజాయ్మెంట్ ఎంజాయ్ చేసుకుంటా ఉంటారు
ఉ
ఉహు
ఇంకేం మల్ల
ఆ చెప్పాలంట
ఉమ్ ఏం పెట్టినారు మీకు
మాకా మాది ఎగ్ ఫ్రై